నేను బాగున్నాను నేను బాగున్నానండి. ఈ రోజు టాపిక్ వచ్చేసండి మన ఇంటి గురించండి. ఓ ఇంటి పం గురించి అంటే నేను చాలా చేస్తాను ఇంటి పనులు ఓ మీరు ఇంట్లో ఏమేం ఫర్నిచర్ ఉన్నాయండి? అంటే మా దగ్గర సోఫా ఉంది. ఫర్నిచరజర్ మొత్తం టీవి, చాలా కంప్యూటర్ ఉంది. ఓ కంప్యూటర్ ల మేం ఫ్రీ ఫైర్ ఆడతామండి. మీరు కూడా ఫ్రీ ఫైర్ ఆడతారా అండి. మాకంత ఇంట్రెస్ట్ లేదండి. అవునా అండి ఇప్పుడు డాన్ చేసుకున్నాండి ప్రీ ఫర్ మంచి మీరు అంటే మై ని డెవలప్ చేయ్యొచ్చు మీకు గన్స్ పేర్లు కూడా తెలుస్తాయండి.
కే అండి ఓ మీరు ఈ వేసవికాలంలో ఎలా ఎక్కడికి వెళ్ళారండి.
అంటే మేము చోల ప్లేసెకి వెళ్ళామండి. ఏ ఏ ప్లేస్ అండి. అంటే చాలా ప్లేస్ వున్నాయ్ అండి. వండర్ ల, ఓషన్ పార్క్, ఎస్కే వాటర్ పార్క్, బూతండ్ర వాటర్ పార్క్. మీరు నేను ట్రైనింగ్ కూడా నేర్చుకున్నానండి.
ఓకే అండి.
ఓ
థాంక్స్ అండి ధన్యవాదాలు. అనగ